హలో
హలో చెప్పండి గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్
మీకు పిండి వంటలు అంటే ఇండియా సై ఇండియా కల్చర్ సైడ్ పిండి వంటలు తెలుసా
హ్మ్మ్ తెలుస అండి
మా సైడ్ అయితే నిప్పట్లు బొబ్బట్లు ఆ అదేమంటారు సుగ్గీలు ఇలా మురుగు ఉక్కులు చెక్కడీలు ఇలాన్న చేసుకుంటాము ఉ రవ్వ లడ్డూ ఇందులో సున్నుండలు ఇ ఇందులో మీకు ఏదండి ఎక్కువ ఇష్టం
సున్నండులు ఎక్కువ తింటానుండి
ఓకే స్వీట్ ఐటమ్స్ బాగా తింటారు
ఆ స్వీట్ ఐటమ్స్ సునుండలు గులాబ్జామున్ రెండు బాగా తింటాను
హ్మ్మ్ ఎట్లా గులాబ్జాము ఇంట్లోనే ప్రిపేర్ చేస్త
ఆ ఇంట్లో ఇంతవరకు బయట ఎప్పుడు తీసు ందిలే చిన్నప్పుడు తీసుంటాను ఆ ఇప్పుడు ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తింటాం గులాబ్జు
అవునా మీరే ప్రిపేర్ చేసుకుంటారా ఇంట్లో వాళ్ళు
ఆ మదర్ మదర్ ప్రిపేర్ చేస్తారు
ఓకే అండి మదర్ క అన్ని రెసిపీస్ బాగా తెలుసుంటా
హ బాగా తెలుసు బిర్యానీ అయితే కొమ్మేస్తారు
ఓకే మీ మదర్ మీ మదర్ ఏ రెసిపీ బాగా చేస్తారు
అదే చెప్పా కదా చికెన్ బిర్యానీ బాగా కొమ్ముతారు
కుమ్ముతారా అంటే ఏంటండి అది అర్థం కాలేదు బా తింటారా ఆ ఏంటి? ఏమ ఇంటెన్ష
బాగా చేస్త స్తార అని చెప్పి ఇంటెన్షన్
ఓకే ఓకే ఓకే అండి వాయిస్ బ్రేక్ అయ్యంది న అందుక మళ్ళి అడిగాను
ఓకే
ఇంకేమేం చేస్తారు నాన్ వెజే బాగా చేస్తారా వెజ్
హ్మ్మ్ స్వీట్ ఐటమ్స్ కూడా బాగా చేస్తారు వెజ పజయటం అంటే అ అదే, హ్మ్మ్. గుత్తొంకాయ కూర్ర బా చేస్తా.
ఓకే అండి, గుత్తి వంకాయ బాగా చేస్తారు. బాగా! ఇండియన్ మన ఇండియన్ సైడ్ అంతా, గుత్తి వంకాయ బాగా మంచి ఫేమస్ కదా?
అవును.
హ్మ్మ్, ఈ రోటు పచ్చడిలు అలా, ఏమన్నా చేస్తారా? మీ మదరు.
అంటే మదర్ చేసినట్టు ఐడియా లేదు కాని, గ్రాండ్ మదర్ చేశారు!
ఉ ఓ పి. గ్రాండ్ మదర్ కూడా, ఊమ్ మా. హిస్.
వాళ్లు పచ్చడ్లు, అవి బాగా చేస్త. సరా.
ఉమ్, మీ గ్రాండ్ మదర్ ఏ చేసే ఫుడ్ ఏది నచ్చుతుందండి మీకు బాగా?
హ్మ్మ్, మా అబ్ గ్రాండ్ మదర్. చ్చ చ్చ స్వీట్ ఐటమ్స్, బాగా చేస్తారు. నరు దీపావళికిన్నిప్పట్లు చేస్తారు.
ఓకే, ఓకే.
బాగ జేస్తారు.
అలాగా మీరు ఇంట్లోనే చేసుకున్నప్పుడు, ఫ్రెండ్స్ క అలాగ ఏమన్నా తీసుకెళ్ళలిస్తారా?
ఆ ఇక్కడ, ఇక్కడ చేస్త. టే ఫ్రెండ్స్. కన్ఫర్మ్ సరెద్. ఇస్తాము.
ఉమ్ ఉమ్. బాఉంది అన్నీ, జేప్తాడుండి?
ఆ, బాగ్ బత్. తింటారో. ఇంకా, వాళ్లే అడుగుతారు నెక్స్ట్. టైమ్ కూడా, చేశామని జేప్పి.
ఆహా, అంటే మీ ఫ్రెండ్స్ మీ. మీ ఇంట్లో కల్చర్ లాగే ఉండదా వాళ్ళ ఇంట్లో? అంటే వాళ్ల ఇంట్లో చేయరా అలాంటి స్వీట్? చేవి.
వాళ్ల ఇంట్లో కూడా అంటే చేస్తారు.
ఓకే, ఓకే ఓకక్.
హ్మ్మ్, వాళ్లు ఆ వాళ్లు ఈ టేస్ట్ కి అడిక్ట్ అయితారు అనమాట.
ఓకే ఓకే, మీకు ముస్లిం ఫ్రెండ్స్ అలా ఏమన్నా ఉన్నారా?
ఆ ఉన్నారు, ఆ ఉన్నారు.
వాళ్ల ట్రీప్స్ ఏమన్నా ఇస్తున్నారా? హలీం తిన్నారా? తీసుకెళ్లారా?
నేను తీసుకెళ్ళడం కాదు కాని వాళ్ళు ఒక్కొక్క సమ్టైమ్స్ ఇస్తారు సమ్టైమ్స్ ఉండ
ఓకే ఓకే అంటే మీరు అడగరా రంజాన్ వచ్చింది కదా పార్టీ లేదా ఏమి అని
అంటే నేను ఎక్కువగా అడగను వాళ్ళే తెచ్చచ్చేస్తారు ఉన్న
మ్ అంటే ఇంటికి ఇన్వైట్ చేయడం అలాగేమన్నా ఉందా అలా అడిగారు.
ఆ ఇన్వైట్ చేస్తారు నేను యాక్చువల్లీ అలా వెల ఎలాన్నాను మాటా
ఓకే ఎట్లా మీరు ఇంట్రోవర్ట్ ఆ
ఆ ఆ ఇంట్రోవెర్టె ఆ ఇంట్రోవెర్టె అవున అవును కొంచెం ఇంట్రోవెర్టె నేను
ఆ ఎలా అండి ఇంట్రోవెర్టె అయితే ఇప్పుడు మళ్ళీ జాబ్స్ దగ్గర మీ కాలేజ్ లైఫ్
అదే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది
అ మీరు ఎందుకులాగా ఎందుకు అలా ఇంట్రవర్ట్ గానే ఉండి పోయారు ఏమన్నా పర్టికలర్ రీజన్ అలా ఏమన్నా ఉందా
ఇప్పుడు అంత ఫ్రీనెస్గా వదలలేదు ఇంట్లో ఫ్రీగా మూవ మూవప్ప అవ్వలేదు ననబైక్ అ ఫ్రీగా రావడము తిరగడం వచ్చి, నేను నైన్త్ ఎయిత్ క్లాస్ లో స్టార్ట్ అయింది నాకు
ఓకే అప్పటి నుంచి కొంచం
కొంచెం ఏదో బయట తరగడము అట్ట జరిగి ఆ అవును అలా జరిగింది
ఓకే ఓకే అండి ఇప్పుడిప్పుడు మీరు కొంచెం బాగు
ఆ ఇప్పుడిప్పుడు బాగా మాట్లాడుతున్నాను
ఓకే ఆ పై
హ అది కూడా మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు నను ఒక సమ్టైమ్స్ వ చేస్తున్నా
ఓకే అండి మీరేమన్నా సైక్యూరిటిస్ట్ దగ్గర అట్లా ఏమన్నా కన్సల్ట్ అవ్వాలనుకుం
అంత హెవీగా లేదు ఆ పైకాష్ దగ్గరిక వెళ్ళంత వరకు లేదు అది నాలోనే ప్రాబ్లం నార్మల్గానే ఉంది
ఓకే ఓకే అంత సివియర్ ఏం లేదు నార్ మలుగా ఉందంటారు అంతే ఓకే ఓకే అండి మీ క ఏమన్నా ఫోటోషూట్స్ దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా
ఐడియా లేదు గాని విఎఫ్ఎక్స్ లో కొెండు రోజులు వర్క్ చేశాను ఆ ఆ ఎడిటింగ్ సైడ్ రోడ్ ఫటో ఆర్టిస్ట్ దాని గురించి కొసయి అట్ట ఉంద
ఓకే అండి ఇప్పుడు ఏన్స్ వచ్చేసింది కదా ఎడిటింగ్ వాళ్ళకి పనులు తగ్గి పోయినట్టు ఉందా ఎట్లా
అలా ఏం లేదండి ఏ ఒక నా ఒక్కడిని చేయిస్తుంది అంటే కొన్ని ఫాల్ట్ వస్తుంది ఏయర్లో కం క్లారిటీగా రాదు పిక్చర్స్ అనేవి పర్ఫెక్టుగా రాదు పర్ఫెక్షన్స్ ఉండవు అప్పుడు మనం ఎడిటింగ్నే చేసుకోవల్సా సస్ే
అంటే ఏ వచ్చి దానివల్ల మీకేం లాసు
అట్లా ఏం లేదు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏ లో అలాని దాని మీద ఇదే ఇవరు డిపెండ్ అ్వలే ఇంకా
ఒకవేళ రే ఇప్పుడే కదంట ఏఐ స్టార్ట్ అయియంది రేపు పో అది మా ఆ డెవలప్అయిపోయింది అనుకో
ఉ ఒకవేళఅది డెవలప్ అయినా కూడా ఆక్ కంపెనీస్ లో దాని బెస్ట్ షూస్వే వేసుకొని యూస్ చేస్తారు అన్నమాట కంపెనీ ఇంత డౌన్అయితే అవదు ఆ ఏ ఏ ని ఆ ఫ్యూచర్ ని యూస్ చేసి ఇంకా ఏమన్నా డెవలప్ చేస్తార్ అనమాట
ఓకే ఓకే అండి మీకు సోషల్ మీడియాస్ లో అకౌంట్స్
ఆ ఉన్నాయి ఉన్నాయి
ఆ మీరు సోషల్ మీడియా ఫ ఎక్కువ మంది ఫాలో అవ్వడానికి ఏమన్నా
అంటే నార్మల్ అకౌంట్ లో నేను పెద్దగా యూస్ చేయను నా సెల్ఫ్ అకౌంట్లో
ఓకే
ఫ్యామ్ పేజ్ అకౌంట్ ఉంది అది ఎక్కువ యూజ్ చేస్త తను దాంట్లోని మెంబర్స్ ఎక్కువ ఉన్నారు
ఓకే ఓకే అండి అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి
పర్సనల్ లైఫ్ గురించి అంతాగా పెట్టలేదు ఇంట్రెస్ట్ ఈ ఫ్యాన్ పేజ్ లో ఫ్యాన్ హిప్పు మూమెంట్స్ ఎక్కువ పెడతూ ఉంటా అట్లా జరుగుతూ ఉంటుంది
ఓకే అండి మీరు ఎవరి ఫ్యానో తెలుసుకోవచ్చా
నేను మహేష్ బాబు ఫ్యాన్ అండి
ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ ఏంటండి మహేష్
వారణాసి వస్తుంది
ఉమ్ ఓకే ఎవరండి వారణాసి డైరెక్టర్
ఎస్ఎస్ రాజమౌళి అండి
ఓకే బాహుబలి తీశారు
ఆ అవునండి
ఆ బాహుబలి హిట్ అయిందంటే అది కూడా హిట్ అవ్వచ్చండి బాగా మంచిగా
అది దీనికి మించి చ్చుంటుందండి
ఎట్లా అదైతే వరల్డ్ వైడ కదా
ఆ వరల్డ్ వైడ్ వస్తుంది
ఊ బాగు బలి అయితే పాన్ ఇండియా చేశారు ఇది వరల్డ్ వైడా
ఉమ్ వరల్డ్ వైడ్ ఉన్నారు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పోతుందంటారా
ఎందుకు పోదండి ఇప్పుడే ఇంకా ఈగర్లుగా ఆడియన్స్ వెయిట్ చేస్త స్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుంద అని
అంటే మన సైడ్ వెయిట్ చేస్తారు ప్యానిండియా అంతా చేస్తారు వరల్డ్ వైడ్ అంటే అటుసైడ్ కంట్రీస్ కు ఫ్యాన్స్ ఉన్నారా అని ఆ తెలీదు నాకు
ఫ్యాన్స్ గా లేరు కానీ ఆ కాన్సెప్ట్ గురించి వెయిటింగ్ ఎక్కువ ఉంది ఆడియన్స్ లో ఇప్పుడే ప్రొమోషన్స్ కూడా స్ స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ ఇయర్ రిలీజింగ్ కి
ఇంతకీ వారణాసి సినిమాలో హీరోయిన్ ఎవరండి
ప్రియాంక
ప్రియాంక చోప్రా అండి ప్రియాంకా చోప్రా మహేష్ మహేష్ బాబు గారికి సెట్ అవుతుంది అనుకుంటున్నారా
నా
ఓకే ఐ నా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లో ఇది బాగుంటుందంట మ్ ఓకే ఓకే అండి ఓకే అండి మీరు చాలా విషయాలు నాకు తెలియనివన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండ్
మీరు నాకు చెప్పినందుకు చాన్